చెప్పింది
హలో
హలో
అదే అండి చెప్పండి
లేదు తిన్లేదు
హలో మిత్రమా
నువ్వు ఇంస్ట్రక్షన్స్ చదవలేదా అండి
ఓకే ఓకే ఓక్ తే సండే ఎలా జరుగుతుంది
లేసిన బటల్ సై
నీ డీటెయిల్స్ చెప్ మా నాన్న గార్ లెరిక్కడ
బాగ
ఈ రోజు ఎవరో చనిపోయినారంట అక్కడ భూస్థాపితం
జార్
అదే ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అని ఎవరో చనిపోయినారంటా
ఏమైంద్ ఇంతకీ
బాత్రూమ్ లో ఉండి బయటక్ వచ్చినప్పుడు జార్ పడ్డ్డాఅడా
తారు క్కి
ఇంగ జారీ ఆ ఆ దెబ్బకే పడి చనిపోయినాడా
అ
కాల్ జారీ
హుమ్మ్ అ
స్పార్ డేడ్డ ఇగా
స
ఆ స్మార్ట్ ట్యి కాాల జారీ పడ్ కావాల స లే అసలో కాల్ జారపడి అట్లనే ఇం స్పాట్ డెడ్ అయినాడా లేదంటే హాస్పిటల్ కి ఏమ తీసుకుపోయినార
అంతేగదా అన్ని అసలు
కార్డెడ్యి
థ్యా
ఆ మ ఫస్ట్ టైం అన్నా రోగాలు వచ్చింనా
ఏం ఏం లేవు
ఏం పవు అధెలె
మీమ్
అంతుకుంట కాళ్ళు వంకరలు పోయిడి అతనికి ఫస్ట్ ఫస్ట్ కాళ్ళు వంకరలు పోయి ఇ అదే ఇం సడన్ బాత్రూమ్ లో స్కిప్ అయి పడింటాడు ఇ అవును ఇరాన్ లో ఇద్దాల వల్ల మన కోడిగుడ్లు అవతలకి అదే వాళ్ళకి వాళ్ళ దేశానికి మన దేశంలో ఉండే కోడిగుడ్లు పోతలే ఉంట కోడ గులో ఎగ్జ
మన దేశం నుండి మలా దేశానికి
ఆ పోతలేవంట అందుకు గుడ్ల రేట్లు భారీగా తగ్గినాయంటడి రోజు ఒక గుడ్డు తిని స్ట్రాంగ్ అవ్వండి జిఫ్ట్ను పెంచుకోండి జిఫ్ట్ను కూడా బాగాంచుకోవచ్చు ఏ టైమ్ ఇట్స్ టై ఏమో బా వేటినే అసలు వచ్చింది న్యూస్
అండ తెచ్చుకుంటాం మీ నిజాంగా డైలీ
కుట్లా దారలు తగినాయి అవును నీకు నీకు ఒకా విషయం టెలుసా నిన్న నిన్న నేను ఒక స్కాన్ నిన్న స్కానింగ్ లో నిన్న స్కానింగ్ లో చూసిన బేబీని జస్ట్ ఎ్లానే ఉంది
ఏం బేబీ
స్కానింగ్ చేయించినప్పుడు అక్కడ మేడం చూపించింది అనమాట
ఏ బేబీ
ఆ సర్లే అది తర్వాత చెప్తాలే నేను తర్వాత చెప్తాలే సాటర్డే ఎట్లయిపోయింది సాటర్డే
సాటర్డే
ఒ కాాల లేదు క్క మేసేజ్ లేదు
కాల్స్ మట్లదుతునగా కాల్స్ ట్లా ఆఫటర్నూన్ అలా కాల్స్
ఎవరితో
ఇవ్వు కేలే చ కను థెరిచా అంటే చ
తంటే నేను టూ తర్వాత పడుకున్నావా మర్చిపోయా క్రిక్ క్రికెటర్ వికెటర్ కి చేద్దాం అనుకున్న క్రికెటర్ వికెటర్ చేద్దామంటే క్రికెటర్ అవైలబిలిటీలో లేడు
క్రికెటర్ అరుపేసు
క్రికెటర్ ఇప్పుడు తన పనిలో తాను నిమగ్నమయి తన తన పని తనదే ఆ మిలికి అనే అమ్మా ఇంది జుడ మ అంట అప్పుడు మీ మీరు కన్వర్సేషన్ లో మాట్లాడుకుంటారు ఆ మిల్కీ అనే చోట చోటి చో
టెన్ చోట వేటి ఏం చేసింది చింది చోటాలు
అదైటి ఆల్వేస్ ఈటింగ్ ఈటుడు స్లీపుడు ఈటుడు స్లీపుడు కల్లర్ చేసింగుడు తన్నడం ఆడుకోవడం తినడం ఆడుకోవడం పడుకోవడం తినడం అలర్చడం పడుకోవడం ఇదే రో తిన్నాయిపోఇంది వాట్
ఫాటిఫ్యూ బాగా వాతావరణం హార్ట్ గువుంది
ఎండలు మరీ ఎక్కువైనాయి
ఈరోజు మరీ ఎక్కువ వేడు వుంది
ఎక్కడన్నా అసలు అబ్బా ఫ్యాన్ గాలికి తప్ప ఎక్కడా ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడ ఇట్లాందంటే ఇంకా ఇతరల్లో చుక్కాలే చుక్కాలు చూపిస్తాయి
మే లోపు అయిపోద్ది అనుకు
నేను ఫాస్ట్ హు హ మేము వేలే లోపు మా సమ్మర్ క్లోజ్ అయితాయి అప్పుడు
మే మిడిల్ లో కా మే లాస్ట్ వరకు ఉంటాదమవేమ కదా
హ బే మే వీడిలో మే వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఇంకా వర్షమ్ స్టార్ట్
లాస్ట టైం ఈ మధ్యలోనే చెే వానలు స్టార్ట్ అయిదే
ఆ ఈ ఎప్పుడ న
అప్పుడు ఆ పిల్ల ఈ పిల్ల పెళ్లి ఈ పిల్ల పెళ్లికి నేదు కింద కా
ఆ అది జూన్ లోనె అది జూన్లో అది జూన్ స్టార్టింగ్ లో ఆ జూన్ స్టార్టింగ్ లో జూన్ సెవెన్ జూన్ సిక్స్ అట్లా అట్లా మ్యారేజ్ అయ్యింది
మేలో సథింగ్ లేదు ఏం లేదు వానలు బాగాడిండ ఆ మీరు కారే మాట ఇంటది అనుకుంటా
ఆ ఆ అప్పుడు అప్పుడు వర్షాలు పడుతున్నాయి అప్పుడు యాక్సిడెంట్ అయ్యుండే అప్పుడు జూన్ సిక్స్త్ సెవెన్త్ ఆ పిల్ల పెళ్ళి ఆ పెల్ళకి అవునా
లేదు నాకు డ్రస్సులు అయిపోయినయ్
ఇంట్లనే కదా ఆ ఉ
నా కూడా కూడా ఎదో
ఉ అవు కిర్రుభాయి మ్యారేజ్ ఏమైంది
ఏ బాల్
కిరణ్ బాయ్
కిరణ్ బాయి ఇంట్లో లేడు అసలు వెళ్ళిపోయాడు వర్క్ చేసుకోడానికి
ఓహో రాజుభాయి మొన్న గ్రాండ్గా కేక్ కోసి
వన్ మంత్ సెలబ్రేట్ చేసారా వన్ మంత్
ఎస్ అవును వన్ మంత్ ఫోటోషూట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తుకున్నారు ఇది సెకండ్ మంత్ వన్ వన్ వీక్ ఉంటే వన్ వీక్ వన్ వీక్ అయిపోతే రెండవ నెల బర్త్డే వస్తుంది అమ్మాయి ది
ఫోటో షోట్ కూడా చేసుకుంట అంటున్నారా వాళ్ళు
ఆ చేసుకుంటున్నా పిచ్చి
నేను చూడను స్టేటస్ పెట్టడా
హా
నేను చూడలేదు ఉన్నాయా ఫొటోస్
ఫొటోస్ నేను సేవ్ చేసుకోలేదు ఆ రోజు అయిపోయినాయి ఫొటోసు
మౌనికున్ను చేస్ తిన్నారా మీరిప్పుడు
టే వాళ్ళు కూడా స్ట్రక్ అయిపోయినారు మన్న మన ఉరి ఇంకా వన్ మంత్ ఫొటోషూట్ ఉంది కదా అది అ ఫోటోషూట్ ఎప్పుడో ఒకసారి వచ్చి కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మేమోరిగా గుర్తుంటుంది
తెచ్చి ఫోటోషూట్
చేసేసుకోవాలి ట్యూస్డే ఆర్ వెన్స్డే వచ్చేసి టూ చేససుకొని మళ్ళీ వచ్చేసయాలి
చేసేసీ
ఫోటోషూట్ చేసిసుకొని మళ్ళీ వచ్చి చేయాలి ఇక్కడికి
ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడ చేస్తారా మన ఇంట్లో ఎప్పుడొస్తున్నారు
అ ఈరోజు
ఆ ఈ రోజా
ఆ
ఉమ్ ఫోన్ పే లేదు
రేపున్నాయి మికిలి స్వీపుడు మికిలి పడుకుంది మికిలక్క
ఏ ఈ రోజు ఎప్పుడు సార్
ఈ రోజు కాగలేదు మ బడే ఆఫ్ట టుమారో డే ఆఫ్టర్ టుమారో ఆ రోజు నెక్స్ట్ వీక్
ఉందండా అన్నీక రావటానికి
అదే అనిపిస్తున్న నేను కూడా లేదు రావాలనివున్నా రాలేని పరిస్థితులు వస్తున్నాయి ఆబ టి నా ఏం జయనే చదువుతున్న
ఉమ్
అ ఎప్పుడు వెళ్తున్నారు హాస్టల్కి టుమారో
చెప్పతున్నాగా చెప్ నువ్వు చెప్పు ఎప్పుడ కానీ
రేపే వెళ్ళిపో వెళ్ళ వెళ్ళిచదు
వ
పనులు ఏం ఏం చేస్ తనని ఆల్వేస్
ఏం చేయలా అది నాక్కూడా ల్లాలనిలచ్ పెళ్ళాలను క్యాష్ పట్టుకుపోయి
క్యాష్ అడిగేసేయ్ అడిగేసే
ఏవర్ని అడిగేసేయ్ రాదు
అడిగిప్పించుకో
ఎవర్ని